హాయి అండి
హాయి అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నా వాయిస్ నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి క్లారిటీగా ఉంది మారు
ఏం చేయలేదండి ఊరికే కూర్చుని ఫోన్ చూస్తున్నాను
అవునా
ఫోన్ చూస్తున్నానండి ఆ ఉన్నాను తి తిన్నాను తిన్నానండి మీరు తిన్నారా
తిన్నానండి ఇందాకే తినేసాను ఇప్పుడు అలా పైకొచ్చా
ఓకే అవునా నేను రసమన్నమ్ తిన్నా నండి రసము కారం పొడితో తిన్నాను
అవునా ఎవరు చేసారు కారంపొడి
కారంపొడి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు అండే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇంటి కెళ్ళినప్పుడు ఇప్పుడు తీసుకొని వచ్చింది సో అన్ని మిక్స్ చేసుకొని తినేసానండి
అవునా ఎందుకండి మీరు అంత గ్యాప్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు కంటిన్యూగా మాట్లాడు వచ్చు కదా
అంటే నేను మీ వాయిస్ వినుకుంటూ ఉన్నానండి మీరు మాట్లాడుతున్నారు కదా అని
అవునా బట్ అంత లేట్ గా రిప్లై ఇస్తే బాగుండదు కదండి అవున్నారా లైక్ లేకపోతే కట్ చేసారనే డౌట్ వస్తది నాకు
లేదు లేదు మాట్లాడతాను
ఉమ్
ఎక్కడున్నారు ఇప్పుడు మీరు
జరిగింది రోజు పైన ఉన్నానండి
నాండి అవునా నాలేనాయి నేను ఈరోజు ఉమ్ వర్క్ కెళ్ళేసి వచ్చాను ఓకే ఒకటే యెళ్ళేసి వచ్చాను సో అలా అలాగా మా ఫ్రెండ్స్ ని మిస్ అవుకుంటూ వర్క్ చేసుకోలే క ఆ వర్క్ ని ఆపేయలేక ఉన్నానండి ఉన్నానంటే ఉన్నానని ఏదో లైవ్ జీవిస్తున్నా
ఉమ్ విశేషాలు
మీరండి మీరేం చేసారు ఈరోజంతా ఏం విశేషాలు
అల్ ఆ ఈరోజు నేను ఏం చేస్తానంటే నైట్ మూవీ చూసానన్నమాట నైట్ మూవీలే చూసి ఇంగ పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది ఇంగ మార్నింగ్ కొంచెం లేట్ గా లేసినా అన్నమాట అరౌండ్ టెన్ ఓ క్లాక్ అ ట్ల అయిపోంద్ అది అయ్యాక లేషిన ఇంగ నై టు ఇది ఆ మెంతులు నానబెట్టి ఇంతనే హెయిర్ కి అప్లై చేసుకున్నా ఆ అప్లై చేసుకున్నా మరి కాసేపటి తర్వాత ఫోన్ చూస్తున్నా కాసేపు ఫోన్ చూ మా ఫ్రెండ్ రీల్స్ అన్ని షేర్ చేసే తను నేను చూస్తా ఉన్నా దో అవన్నీ చూస్తా ఉన్నా ఇంక అట్లే కాసేపు లెవెన్ థర్టీ ట్వల్వ్ ఓ క్లాక్ టిఫిన్ తిన్నాం అనమాట మా ఫ్రెండ్ తెచ్చిండే చట్నీ అండ్ దోస చట్నీలో అయితే తిండేళ చింతోకుంటే దాంట్లో తిన్నా అనమాట తిని ఇంకా అట్లా అట్లా దొర్లుకుంటే నిద్రపోయిన తిన్నామనమాట నిద్రపోయా ఇంకా టూ ఓ క్లాక్ ఏమో లెవెన్ కాదు ట్వెల్వ్ అయిపోయింది నే ఇంది పన్నెండు అయింది అప్పుడు తిని ఇంకా పడుకున్నా టూ ఓ క్లాక్ కి లేచిన ఆ లేచి ఇంక ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటా ఉన్నా మళ్ళీ ఈ తర్వాత అదే అంట ఫోన్ చూసుకుంటూ రీల్స్ షేర్ చేసుంటూ మళ్ళ ఫోర్ ఓ క్లాక్ కి లంచ్ చేసినా ఈ రోజు
ఫోర్ ఓ క్లాక్ వరకు ఫుడ్ ఉండేనా అండి మీకు
అవునండీ మా ఫ్రెండ్దే మధ్యా చెప్తా కదా వన్ ఓ క్లాక్ ఇలా పడుకున్నా ట్వెల్వ్ థర్టీ కి ఇలా పడుకయినానా నేను పడుకున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చింది లెమన్ రైస్ చేశారా మాకి మా ఫ్రెండ్ తెచ్చిపట్టిండ లంచ్ ఇంక అప్పుడు తిన్నాం ఇద్దరము నేను మా ఫ్రెండ్ ఇంకోక అమ్మాయి ఇద్దరం అప్పుడు తినేసి ఇంకా అలా తిరుగుతా ఉన్నాం అన్నమాట
ఓహో ఈవినింగ్ ఎప్పుడు బయటికి వెళ్ళలేదా
ఆ బయటికి వెళ్ళ వచ్చామండి అలా బయటికి వెళ్ళ
ఆ
అంటే తన హాస్టల్ క వచ్చి ఫుడ్ తెచ్చుకొని తినేసి ఇంగలా బ బయటకొచ్చా చల్లనీ గాలి కి
ఓకే ఈ రోజు మీ డే అంతా ఇలా జరిగింద అంటారు ఉమ్
అడుకుంటా మార్నింగే లేసేసి స్నానం చేసి రెడీ అయి వెళ్ళిపోతా లంచ్ టిఫైన్ టైంకి తింటా ఇంగ పీజీలో అనంటే టిఫాన్ చేయాల్సిన టైమ్ లో లంచ్ కాల్సి ఉంటది అనమాట అది టైమ్ సెన్సే ఉండదు
మంచిదండి అలాంటి డేస్ చాలా చాలా బాగుంటాయ అన్నమాట ఎప్పుడు లేస్తున్నామా ఎప్పుడు తింటున్నామా ఎప్పుడు పడుకుంటున్నామా ఏమి తెలుకోకుండా మంచిగుంటుంది అల అలాంటి లైఫ్
అవును బట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ లేకుండా ఖాళీ ఉంటే కూడా బాగా అనిపిస్తుంది అని పిచ్చి బడా
వస్తాదండి మీకు వస్తది ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తది ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు తెచ్చుకుంటారు మంచిగా జాబ్ మంచి జాబ్ వస్తది ఎంత వెయిట్ చేస్తే అంత మంచి జాబ్ వస్తది తో తొందరపడి నాలాగా జాయిన్ అయిపోయారు అనుకోండి అది తొందరపడి నాలాగ జాయిన్ అయిపోయారునుకోండి అలా వదిలేలేము ఇలా ఉండలేము అనమాట పిచ్చి పడుతది
అలా ఎందుకండి ఓవర్ థింక్ చేస్తారు ఇప్పుడు ఆ వద్లే వదిలేయడం పట్టుకోవడం అనేది మన చేతుల్లో ఉంటది అంతే మనకి మనకి నచ్చిందా మనం ఉండాలి లేదని అంటే వదిలేయాలి మీరు ఎందుకో ఓవర్ థింక్ చేస్తారు ఏ డెసిషన్ మన చేతుల్లో ఉంటది
నిజమే అండి మన చేతిలోనే ఉంటది కానీ ఏమో? ఏమో అని నేనేం ఆలోచించుకోలేనన్మాట నాకంత ఆలోచించే మైండ్ లేదని నేను అనుకుంటాను.
మీరు ఆలోచించారు కాబట్టే ఉంటున్నారు ఆలోచిచ్చి ఉండాలన్నె కోరిక మీకు ఉంది కాబట్టి మీరు ఉంటున్నారు ఉండకూడదు అనుకుంటే మీరు ఉండేవాళ్ళు కాదు మీకు ఉండాలని ఉంది కాబట్ కాబట్టి ఉంటున్నారు సింపుల్
ఉండాలనుకుంటున్నానని కాదు కానీ వదలలేకపోతున్నాను అనుకోండి ఐ మీన్ ఏమంటారు ఉన్ ఆ వేరేది వేరేది వస్తుందా రాతా ఎలా ఏం కథ ఏమి పరిస్థితి అని ముందు ఆలోచించుకొని నేను ఇలా చేస్తున్నాను కుంటాను ఐమీన్ న్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఆలోచిస్తున్నానండి వదిలేసిన్ తర్వాత మళ్ళా నెక్స్ట్ స్టెప్ వెయ్యడానికి ఆలోచిస్తాను
అదే అదే మీకు క్యాపబిలిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ వెల్లలేకపోతున్నారు మన్ మనకి మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి వన్ మినిట్ వన్ మినిట్ నేను ఫినీష్ చేసేస్తాను మనకి లైఫ్ అనేది చాలా ఆపర్చునిటీస్ ఇస్తుందండి మీరు అక్కడే ఆగి పోతే నేను వద్లేయమని నేనైతే సజెస్ట్ చేయట్లేదు మీ ఆలోచనలు మీకు ఉంటాయి బట్ మీ కాపబిలిటీని మీర్ తక్కువ అంచనా ఏసుకుంటున్నారు నెక్స్ట్ వస్తదా రాదని వస్తుంది అనే ఒక ధీమాతో ఉంటే అయిపోతదండి ఛాన్సెస్ వస్తాయి మనక్కూడా దీనికంటే బెటర్ రావ చ్చు దీనికన్నా తక్కువ రావచ్చు బట్ ఏదైతే మంచిది వస్తది ఏది జరిగినా మన మంచికే అండి మరి ఎక్కువ ఓవర్ థింక్ చేద్దండి మీక ఏం చేయాలనిపిస్తే అది చేసేయండి డెసిషన్ తీసుకోండి మీ చేతుల్లో ఉంటది మీ లైఫ్
నిజం చెప్పాలంటే నాకు కేపబిలిటీ ఉం దా లేదో కూడా నాకు తెలియటం లేదు అదొక్క భయంతో నేను వెనక్కేస్తున్నాన్ అన్మాట సో ఆల్టర్నేట్గా ఏదన్నా ఉంటే ఆల్టర్నేట్ గా ఏదైనా ఉంటే ఓక్కే అని ఉంటుండే బట్ ఆల్టర్నేటివ్ గా నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నా నా క్యాపబిలిటీ మీద నాకు నమ్మకం లేకోకుండా ఉంది
అదే అదే మీరు ఆల్టర్నేట్ గా లేదంటున్నారు కదా ఫస్ట్ మీరు ట్రై చేస్ చేస్తెనే కదా ఆల్టర్నేటివ్ అనేది ఉంటది నీ ట్రై చేయకుండా లేదు అంటే ఎలా అండి మీరు ఇక్కడే కంఫర్ట్ నాకి అనిపిచ్చింది ఏందంటే మీరు కంఫర్ట్ ఇక్కడ మీకు కంఫర్ట్ ఉంది కంఫర్ట్ లాగా అనిపిస్తుంది అ సెట్ అయిపోయారు ఆ వాతావరణానికి కాబట్టి మీరు షేంజ్ అవ్వలేకున్నా అన్మాట నెక్స్ట్ వెళ్తే ఎలా ఉంటదో ఏంటో? నేన్ చెప్పేది అదే అండి.
చుట్టుపక్కల వాళ్ళు ఉంటే సెట్ అన్నా అయిపోతుండే చుట్టుపక్కల ఉన్న అంత క్లోజ్ పిపుల్స్ అందరూ వెళ్లిపోతే ఏం చెప్తే ఏం లాభం
ఏ నేను అదే చెప్ నేను అంటున్ అనేది వేరే కంపెనీలో సెట్ అవుతదా కాదా నేనదే చెప్తున్నా ఇప్పుడు మీకు ఆ కంఫర్ట్ ఏర్పడింది ఉమ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ అయితే మొత్తం సెట్ అయి ఉం ఇప్పుడు అక్కడ వస్తదా రాదా ఆ అక్కడ ఎలా ఉంట్ టుంది అన్న ఆలోచనలు ఎక్కువ అయిపోయాయి అన్మాట మీకి దాని వల్ల మీరు స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఒక్కసారి అజిమానేకమ్ ఎఫర్ట్ జోన్ నుంచి పక్కకు వస్తేనే మనం ఎంత క్యాపబిలిటీ మనకు ఉంది, ఏం సాధించగలమని మనకు అర్థమై తాయండి అదే నేను చెప్తున్నా మీకు
హోప్ ఉండాలండి ఫస్ట్ మీకు నమ్మకం ఉంటే ఉ ఫస్ట్ మీ మీద మీరు హోప్ తెచ్చుకోండి నమ్మకం పెట్టుకో డి లేదు నేను చేయగలుగుతాను అని ఒక ఏమంటారు మోటివ్ ఆ మోటివ్తో అవ్ తే మీరేం భయపడాల్సిన అవసరం లేదు
ఇంకా మీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి దగ్గర అడగండి ఆ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఆ ఫ్రెండ్స్ అంటే మంచిగా షేర్ చేసుకోండి ఏది కరెక్ట్ ఏది కాదు ఎక్కడ
అయ్యో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి.
నేను అంటున్నది వాళ్ళకి అడగండి వాళ్ళని షేర్ చేయమని నేను చెప్తున్నా మీరు షేర్ చేసుకుంటారాని కాదు వాళ్ళని షేర్ చేయమని చెప్
ఆ అంటే ఫ్రెండ్స్ ని అడుగుండి మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కోసం అన్ టున్నారు మీరు
ఆహా వాళ్లేని వాళ్లు చెప్తారు అని అడుగు అంటున్నా నేను మాట్లాడితే వాళ్ళు తెలుస్తుంది కదా వాళ్ళు ఏమైనా ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా ఒకసారి చెప్పమని చెప్పండి ఆ చెప్పమని చెప్పండి నీకు అని అంటున్నా అడుగు అని కాదు వాళ్ళు చెప్పమని చెప్పండి అని అంటున్నా.
ఓకే
హా అండి ఇంకేంటి
ఏంటండి
ఇంకేంటండి అంటి
ఇంకేం లేదండి మీరు చాలా మోటివేషన్ ఇచ్చారు, ఆ మోటివేషన్ తో నేను ఈ రోజంతా ఆ వి ఆ వినపడింది అదే చెప్తున్నా మీరు చాలా మోటివేషన్ ఇచ్చారు ఆ మోటివేషన్ అన్ ఈ రోజు నేను ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఆలోచిస్తూనే ఉంటాననుకోండి ఇంకా
ఎక్కువ ఆలోచించకూడదండి ఎక్కడ ఖచు అ కచ్చలే క్కువ ఆలోచిస్తే క్వశ్చన్స్ తప్ప ఆన్సర్ దొరకోవు మనకి సో కాబట్టి ఎంత ఆలోచించలో అంతే ఆలో ఎక్స్ట్రీమ్గా తీ చేస్తే క్వశ్చన్సె ఉంటాయి ఆన్సర్స్ ఉండవ్ కాబట్టి తక్కువ తీంచలి అంతే. అగ్
తక్కువ చిన్ ఆలోచించాలి ఎక్కువ పని చేయాలి సరే అండి.
అ ఓకే ఓకే అండి బాయ్ గు ఆ బాయ్ అండి గుడ్ నైట్.
హాయ్